వినిపిస్తుంద వినిపిస్తుంద ఏం చేస్తున్నారు
నథింగ్
తిన్నారా
తిన్నం మీరు తిన్నారా
ఏముంది ఎలా జరిగింది ఈ రోజు ఏమైంది
ఆ టెంపుల్ కెళ్ళాం
ఏ టెంపుల్ ఆ క ఎలా జరిగింది విసిట్ అంత ఉమ్ బ త
పూల అలంకరణ నేత్రదర్శనం అవును విజిటింగ్ ఫారెస్ట్ ఆల్సో
ఉమ్ అంటే తిన్నారా ఎం తిన్నా ఏం తిన్నారు గర్మా ఆ ఇంకా అంతేనా హ స మా
మీరేం తిన్నారు
మేము మేమంతే మేం పప్పు పోటా టో ఫ్రై ఎగ్ ఫ్రై
ఉమ్ బాగా ఫుడ్డీ అనుకుంటా
మీరు ఫుడ్డీ నేనా
నేను చాలా
మంచిగ తింటారా ఏమి ఇష్టం
పాని పూరి
ఉమ్ మక్క కార్లో హలో ఏం చేయలే టెర్రెస్ మీదున్న
ఉమ్ టెంపుల్కెల్లారా
ఆ
టెంపుల్కెళ్ళారా
ఆ వెళ్ళ అహ లేదండి ఇగ వెళ్ళాలి రేపు పండగ కదా
అవును శ్రీరామనవమికి మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి
ఏం లేదండి స్పెషల్ జస్ట్ ఈవినింగ్ అలా గుడికెళ్ళి వస్తామండి అక్కడ ఫుడ్డు పెడతారు అంటే ఇక్కడ పానకం ఇంకా అవి గుగ్గులు అవి ఇస్తారు కదండి
మా ఊర్లో కూడా అలానే ఇస్తారు
ఓ అవునా అండి
హ
ఏమో అండి
మీకు ఏ దేవుడంటే ఇష్టం
ఆ ఏంటండి
ఏ దేవుడంటే ఇష్టం
నాకు అదంతా ఏం లేదండి ఎవరైనా అంతా గుల్లకేం పోంగా కాని అప్పుడప్పుడు
అప్పుడప్పుడు ఏంటండి గుడి బాగా దర్శించుకోండి బాగుంటది
ఓకే అండి మీరు చెప్పారు కదా దర్శించుకుంటాం మీరేక్కడికెక్కడికెల్లారు
చెప్పాను కదా ఆల్రెడీ శ్రీనివాస మంగపురం ఫారెస్ట్
మ్
జీటి టెంపల్ గోవిందరాజ్ స్మి టెంపల్ పడ్
ఆ
మీకే
ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆ ఇంకా అండి ఇంకా ఏం విజిట్ చేయలేదా అంటే ఇంతకుముందు ఎప్పుడైనా
ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్
ఉమ్ ఎక్కడండి
తిరుపతి
ే కొండ మీదా
ఆ
ఇంకా ఏమైనా విజిట్ చేశారా
ఆ ఏం లేదండి మీరే చెప్పాలి
హ్మ్ ఏంటండి మీరు జాబ్ పర్సిన చదువుకుంటున్నార ఏండి ఏంటండి చెప్ ప్పలి
ఓకే ఏంటో చెప్పాలి మీరే
హుమ్మ్ ఏవండీ అక్కడ కప్పిల్ తీర్తం చుసార
మ్మ చూసాం
మ్ బాగుంటాయంట కదండి అక్కడ ఏదో సంథింగ్ ఆకాశగంగ అలా చేసారంట గా
అది కొండ పైన ఆకాశగంగా పాప వినాశిని చెక్ ప్రదీర్తమును
కొండ మీదా అండి అవన్నీ కపిల్ తీర్థమ్మంటా కదాండి
అక్కడి నుంచి పడతాయి ఆ ఒ కొన్నిసార్లు అంతే యాక్చువల్ గా ఆకాశగంగా పాప వినాశిని చక్రతీర్థము ఇంకా రెండేవో తీర్థాలు ఉన్నాయి ఆ తీర్థాలు వచ్చేసి రామ్ ఆ ఇది శ్రీవారి పుష్కరిణి అన్ని పైనే ఉన్నాయి
చూసారా అండి మీరు
చూలెదు చూడాలి చూడాలి
ఓకే అండి
హ్మ్మ్
ఇక్కడైతే సం సంమ్థింగ్ జపాలీ బాగుంటదంట కదా మే
జప్పాలి ఐ డోంట్ నో జప్ పాలి ఐ ఐ డోంట్ నో వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పడా అండి
హలో అ ఓకే ఇట్ ఈస్ ఆడిబుల్
హుమ్మ్ ఓకే అం
హ్మ్మ్ మీరేం చేస్తుంటారు
నేను ఫార్మసీ చదవతున్నానండి
హ్మ్మ్
మీరు అండి
ఎందుకు కాకుల సౌండ్ ఒతాంది
టేరేస్ మీద ఉన్నా
హో రీల్స్ చూస్తారా మీరు
ఆ చూస్తామండి మీరు
బాగా
హ్మ్మ్ హు
హ్మ్
కొండ పైకి వెళ్ళలేదా అండి ఏం ప్లాన్ చేయలేదా
చేయాలి బట్
అవునండి ఇక్కడ నెల్లూరు ఏం వెళ్ళాలేరా నెల్లూరులో
నెల్లూరులో ఇది మూలాపేట శివాలయం నాకు చాలా ఇష్టం
ఆ
ఆ స్పరాంగనాయక స్వామి టెంపుల్
హ్మ్మ్
హ్మ్మ్ రాజరాజేశ్వరి టెంపుల్ బిఆర్సి రోడ్
రాజరాజేశ్వరీ టెంపుల్ వెళ్ళారా ఎప్పుడు వెళ్లారండి
ఎల్లా బీచ్ మయపాడ్ కోడూర్
హుం
విఆర్సి గ్రౌండ్ బాగుంటది
హ్మ్
హరునాథపురం రోడ్ ముత్కూర్ గే
ఫేమస్ ఏంటండీ అక్కడ
చాపల్ పుల్స్
ఇంకా
బిర్యానీ
హొ
చాపల పల్స్ చాలా ఫేమస్
హొ
నెల్లూరు ఈవెంట్స్ చాలా ఫేమస్ అండి
ఓకే అంటే ఏమి ఈవెంట్స్ అండి
ప్రోగ్రామ్స్
హ్మ్
అవును సరేనా